హలో
ఆ అంటే మీ ఊరి దగ్గర ప ఇవి పంటలు గన ఎలా పండిస్తారు ఏమేం
మా ఊర్లకల్లా ఎక్కువగా వేరుశనగ వారి టమోటా పంటలు వేస్తారు ఆ అవి పండించినప్పుడు భూములు కానీ బాగుతున్ని ఎరువులు కనేసి ఆ అంటే నీళ్లు కానీ బాగు పెడతారు అంటే భూమి చగనయ్యది తర్వాత ఆ అంటే ఆ మొక్కలు అంటే ఎవరయితే నారు కనికొస్తారు కదా అది బాగా వాటర్ కనిపట్టి బాగా అంటే నాటతారు మీ కల్ ఎలా పండిస్తారు పంటలు అంటే ఎక్కువగా ఏయే పంట వేస్తారు
ఆ మకలా వర్ష మామూలుగా అయితే వర్షాకాలంలో ఆ మొక్కజొన్న టమాట ఆ వేరుశనగ అన్నీ పెడతాము అంటే ఒక్కొక్క అలాగ కొన్ని అంటే కార్తీ అని ఉంటాయి కొన్ని ఆ కార్తీలో ఒక్కొక్క పంట వేస్తాము అంటే ఒక్కొక్క సమయానికి తగ్గట్టుగా ఆ సమయంలో ఒక్క నెలలో ఈ పంట వేయాలి అని దాని మీద అనుకులంగా మీము మామూలు అయితే ఇప్పుడు ఇప్పుడైతే ఏం పంటలు ఏం లేవు అన్నీ అయిపోయాయి ప్రస్తుతం ఇట్లా ఎండాకాలంలో అంటే
అంటే మీ ఊర్ల కల్ల వేరే సొరకాయ ఎక్కువ పండిస్తుర్రా
ఆ పండిస్తారు వేరుశెనగా ఆ ఇప్పుడు అంటే ఇప్పుడయితే ప్రస్తుతానికి ఏం పంటలు ఉండవు అందరివి అయిపోయింటయి వేరుశెనగాను మొక్కజొన్న స్టార్ట్ ఆ అప్పుడు ఆ మంత్ అంటే ఈ సంవత్సరంలో కొత్తగా జూన్ లో జులైలో అట్లా పెడతారు మొక్కజొన్నగా ఆ మొక్కజొన్న అయినా శనగ ఆ వేరుశనగ అయినా పెడతారు ఇంకా టమోటా అనేది అదంటే ఎక్కువ ఆ ధర వెళ్తున్నప్పుడు మార్ ఆ అవి సంతల్లో అలా అప్పుడు మాత్రం టమోటా కూడా పెడతారు
ఆ మా ఊర్లకల్లా ఇప్పుడైతే ఇప్పుడైతే వేసు కాలం గద ఎక్కువగా మామిడికాయ తోట్లు పెద్ద పెద్ద ఒక ఎకరము రెండు ఎకరాలు అట్లా పెడతారు ఇప్పుడు వేసవకాలం కదా ఎక్కువ ఎక్కువ ప్రజలు అవే ఇష్టపడతారని ఇంకా వేరుశనగ ఇప్పుడైతే పెట్టరు ఇది అంటే ఊర్ల దగ్గర వాళ్ళకి సొంతంగా ఉంటాయి కదా బోర్లు కదా అలాంటప్పుడు ఆ ఇవి వరి కని పెడతారు ఇప్పుడు మాకల్ల ఆ మీకల్ల మామిరి కాయిలు అ చె
ఆ అంటే మా ముత్తూర్లో అట్లాంటివి వి అంటే ఇట్లా రైతులు ఏం పెట్టరు కొంతమంది ఉంటారు కదా వేరే చ పొలాలు కొనుకొని ఆడ బోర్లు వేసి ఉంటార అట్లా వాళ్ళు ఎవర పెట్టుకున్నారంట ఇంకా మామూలు చానా తక్కువ ఊ వేసే అంటే ఒక ఊరికి ఒక ఇద్దు ఒకరో ఇద్దరు పెడతారుండి ఇట్లా తోటలు ఏంటివన్నా మామిడి తోట సీనాకాయ తోట ఆట్లాంటివి ఇంకా అంత మామూలు అంతా ఇంక ఎండాకాలం అయితే బోర్లలో నీళ్లు కానీ తక్కువ వస్తాయి అనేసి రాగి పెడతారు ఇంకా చానా మంది ఆవులు మేపుకొని దానికి సప్పజల్లుకొని ఇంకా అదే చేసుకుంటు అంటారు ఇంకా ఎక్కువగా ఆ ఇప్పుడు బక్రీద్ సమయం కాబట్టి పొట్టేలు గొర్రెలు అలా వ్యాపారం చేసుకుంటే అవి కొంచెం లాభాలు వస్తాయి కదా అనేసి అవి మేపుతుంటారు
ఆ మా ఊర్ల కల్ల కూడా
మరి ఏం మేపుతారా
ఆ మా ఊర్ల కల్ల కూడా ఆవులు గొర్రెలు అలాంటివి మేపుతా ఉంటారు అంటే బోర్లుగన ఉంటే వాళ్ళు ఆ అంటే వాళ్ళు వాళ్ళ పొలాల్లో ఆ రాగులు తొందరగా తొందరగా చేతికి మిరప చెట్లు అలాంటివి వంకాయ చెట్లు అలాంటివి పెట్టి సంతలకు తీసుకెళ్ళ అమ్ముతా ఉంటారు ఇంగ బోర్ల దగ్గర ఇంకే తక్కువగా ప పొలాలు ఉంటే ఆవులు గున అక్కడికే వెళ్ళి మీ చెప్పే స్టోరి అ వాటి కావాల్సిన మొక్కజొన్న అవి అంటే కంకులు తీసుకున్నాక గడ్డిగా గన పనికి వస్తుందని ఎక్కువగా అవే పండిస్తారు సా ఉగుంటారు
ఆ కలా అంతే ఇప్పుడు ఎండకాలం గడ్డి దరకల కదా అ వే సనగాను ఎ మొక్కజొన్న పెడతారు ఆ మొక్కజొన్న ఏమంటే మొక్కజొన్నలు వచ్చేసి ఇవి గొర్రెలకు అలా అవుతుంటావి ఇంకా వ అంటే మనం బయట వెళ్ళి కొంటే రేటు కొంటే కొంచెం ధర ఎక్కువగా ఉంటాయి కాబట్టిసి ఇ
ఆ మనమే ప కట్టుకుంటే కొంచము తక్కువ అమౌంట్ లోనే అది అంటే పూర్తి అయితుంది బయట కొట్టటి వా లో ఎక్కువ అమౌంట్ లో అమ్ముతా ఉన్ టారు దానికన్న మనమే పెట్టుకునే కొంచెం తక్కువ అమౌంట్ డబ్బులు తక్కుతు కదా ఇంకా బో బోర్లుగాని ఉండే వాళ్ళు తినే అంటే మన కాయలుగా కావాలి కదా తినేక జామ్ చెట్లు అలాంటివి చాలా తోటలోగా పెట్ట్రని ఒక పది చెట్లు ఇరవై చెట్లు అళ పెట్టుకుంట ట్టరు సపోటాలు అలాంటివన్నీ అంటే కొన్ని అస్ అవసర్ ఆ
వరి అంటే వరి వరి అంటే మీరు బియ్యం కొంటారా లేకుంటె పండించుకుంటారా
మాకల్లా ఎక్కువగా ఆ అంటే వరి సేద్యం ఎక్కువగా చేయరు చాలా మంది బియ్యం కొంటారు అ చాలా తక్కు కువం చేస్తారు అంతే వర్స్ మనం అంటే ఇప్పుడు వేసవ్ సవి కాలం గదా ఆ నీళ్ తక్కువగ్ టయి ఇంక వరి అన్ టే ఎక్కువ నీళ్ళు అవసరం పడుతుంది ఆ కానీ ఇప్పుడు వేసవికాలం కాకుండా చలికాలం వర్షాకాలంలో వెచ్ వర్షాకాలంలో కూడా తక్కువే పెడతారు చలికాలంలో పెడతారు అంటే అప్పుడు ఏమను ఆ అంటే తక్కువగా సేద్యం చేస్తారు కదా మా కల్లా అమ్మరు ఎక్కువగా అంటే వాళ్ళే ఆ టైమ్ లో నిల్వ చేస్ టారరు తక్కువ మా కళ్ళ అమ్మేది ఆ మళ్ళీ అవి అయిపోనంక మళ్ళీ బయట కొనలన్నా ఎక్కువ మొత్తంలో ఖర్చవుతుంది కదా మీర్ కాళ్ళ వరి ఎక్కువగా పండిస్ తరా
మా ఊరికళ ఎట్లంటే అంటే చెరువులకి నీళ్ళు ఎక్కువగా వస్తే వర్షాకాలంలో అప్పుడు ఆ నీళ్ళు అంటే కొంతమందికి బోర్లు ఉండవు కదా కాబట్టేసి చెరువులోకి నీళ్ళు వస్తే ఆ నీళ్ళు అయితాయని అప్పుడు చాలా మంది పెడతారు ఇంకా బోర్లు ఉండే వాళ్ళు మాత్రం పెట్టుకుంటారు ఆ కానీ మా ఊరికలా ఎక్కువ పండితే అమ్ముతారు పెట్ ఇంట్ పెట్టుకుంటారు కొన్నే పెట్టుకొని ఇంకా మిగతాడువన్నీ అమ్మును అమ్ముకుంటారు కొంతమంది అలానైనా పెట్టుకునే వాళ్ళు ఉంటారు ఇంకా మాక్కలా టమోటా అనేది ఎక్కువ పెడతంటారు కాకపోతే దానికి ధర అనేది ఉండదు ఎక్కువ కొన్ని కొ అంటే కొన్ని సమయాల్లో మాత్రమే వస్తది దానికికేటు
అంటే మీ ఊరుకల్ల సే సేద్యం చేసే వాళ్ళు బోర్ల ఆ అంటే బోర్లు ఉండే వాళ్ళు ఎక్కువగా బోర్లు గనేసి సేదం చేస్తారా లేకపోతే వర్షము వర్షాకాలంలో
ఆ అట్లేం లే ఆ అంటే అట్లానేం లేదు బోర్లు ఉండే వాళ్ళు బోర్ల కింద అంటే బోర్ ఉండే వాళ్ళు బోర్ ఉంటే మాత్రం అన్ని పొలాలకి నీళ్ళు పోవు కదా కొంత దూరం వరకునే వెళ్తాయి అట్లాటివన్నీ బోర్ కింద దగ్గర ఉండేటువి అన్నీ బోర్ల కింద ఉండే వాళ్ళు పంట పెడితే ఒకయాళ బోరు లేకున్న వాళ్ళు బోరు ఉన్న వాళ్ళు కూడా వర్షాకాలంలో కొన్ని పంటలు ఉంటాయి అంటే అవి చేన్లు అవి దానికి చాలా దూరంగా ఉంటాయి ఎర్రమట్టి నేలలు ఆ అట్లాంటి దాండ్లో వర్షాకాలంలో వేరు శనగలు లేదా ఉలవలు లేదా కంది ఆ కంది గింజలు అట్లాటివి వేస్తారు అనప గింజలు కా ఇంకా ఎండాకాలం అనేది ఇంకేం వేయరు ఎండాకాలం మామూలుగా ఓన్లీ వర్షాకాలం మాత్రమే పంట పెడతారు దాంట్లో
ఆ మాకల్ల కూడా బోర్లుగాని ఉండేవాళ్ళు అంటే కూరగాయలు ఆకూరలు గాను కొనే పని లేకున్నా కొంచెం కొంచెము పెట్టుకుంటారు వాళ్ళే ఆ అం టే ఎక్కువగా కాసింది అనుకో సంతలు కూ తీసుకెళ్ళి అమ్ముతా ఉంటారు ఎక్ పోగా పాలకూరు ఆక్కుర్లు అవన్నీ పెట్టి అమ్ముతా ఉంటారు ముల్లంగి అలాంటివి అన్నీ అంటే ఆ బయట కొంటే ఎక్కువ ధరలు ఇప్పుడు కూరగాయల ధరలు అన్ని పెరిగినాయి కదా అందుకు పెట్టుకుంటే కొంచెం తక్కువ ధరలో అని ఆ లభిస్తాయని వాళ్ళ ఇండ్ల దగ్గర అంటే కొంచుము ఆ అంటే ఆ స్థలం ఉంటి ఇంటి దగ్గర అక్కడైనా పెట్టుకుంటారు లేకపోతే పొలాల్లోనే ఇప్పుడు మీరు చెట్లుగా నేస్తే వాటి మధ్యలో బెండకాయలు ఆ ముల్లంగి అలాంటివన్నీ వేసే వేసు
ఆ మా సైడు కూడా అ తే కొన్ని చో కొంత అంటే కొన్ని సార్లు పెడుతుంటారు ఇంకొన్ని సార్లు ఏం పెట్టరు
అంటే మీరు వ్యవసాయం చేసినప్పుడు వ్యవసాయం చేసినప్పుడు ఎలాంటి వెరువులు వాడుతా ఉంటారు అంటే మీరే తయా ఆంటే దిబ్బలు కన వేస్తారు కదా అలాంటి లేకపోతే కొందరు కొంటారు రు కదా ఎరువులు గు
ఆ అట్లే ఏంలేదు మా ఊరి కల్లా అంటే ఆ కొంతమంది ఇప్పుడు ఎరువు అనేది మనకి పశువులు ఉంటాయి కాబట్టి అప్పుడు అది చేస్తాము ఇంకా ఆ ఎరువు అనేది ఇట్లా మామూలుగా ఇప్పుడు పంట చేస్తామె అప్పుడు ఆ ఎరువు అంతా తోలి అంతా అంటే అంతా చల్లేసి అప్పుడు పెడతాం మళ్ళీ తర్వాత యూరియా అట్లాంటివి కొనుక్కొచ్చి మా కొనుక్కొచ్చి కూడా ఏస్తాం ఇదొకటి అయితే చాలదు కదా అవి కూడా అన్ని మీ ఊరి దగ్గర
మా ఊరి దగ్గర అంత చ కానీ మా ఊరి దగ్గర పశువులు కానీ కొంచెం తక్కువగానే ఉంటాయి చాలా మంది కొంటారు కొని అ పక్క పక్క ఊర్లో కాని ఉంటాయి కదా వాళ్ళ ఊర్లో లేకడా పక్క ఊర్లో కొంచ ఎక్కువ ఆమో డబ్బులు ఇచ్చ కొంటా ఉంటారు కొందరు అయితే వాళ్ళ అంటే వాళ్ళకి ఆవులుగాని ఉంటాయి కదా కొందరు ఎం కొనరు అంటే ఇప్పుడు ఎక్కువగా ఆ టే మందులు ఎక్కువ యూజ్ చేస్త వాడుతన్నారు కదా పంట పలాలకే గను
ఆ మాఊరు దగ్గర అంతే ఇట్లే కొన్ని అన్ ఆ పశువులు చేస్తారు కానీ కూడా మళ్ళీ కూడా బయటదిగుడా కుంటారు ఇ మందులు మందులు అనే అన్ని కొనుకొచ్చునే చేస్తారు కొంతమంది వేపాకుతో అట్లా ఆయుర్ అంటే ఆయుర్వేదిక్వి చేస్తు ఉంటారు
సరే అండి
అంతే మరి సరే అయితే
సర